హలో
హలో
హాయ్ అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి కాఫీ టీ హలో
ఆ అండి మీరు
ఆ లేదండి కాఫీ ఈవినింగ్ అయిపోయింది ప్రస్తుతానికి ఇప్పుడు మాతో రైస్ కుక్కర్ ఒకటే ఉంది దాని మీద పప్పు ప్రయోగం చేస్తున్నాం
అవునా అండి ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదా అండి
అంటే పప్పు చేయడం వచ్చు ఆ గ్యాస్ లేదనమాట మాకి ఇది వరకు ఉండే రూమ్ లో ఇండక్షన్ స్టవ్ ఉండింది ఆ మీకు వచ్చాండి అట్లా ఫుడ్ ఏమన్నా చేయడము
ఆ పప్పు చేయడం వచ్చు కాని స్టవ్ ఏదైతే ఏము ఉందిలేండి మంట ఉంటే చాలు కదా
అంటే ఇప్పుడు టైం ముఖ్యం కదండి మనకి
అవునా అది నాకు తెలీదండి ఎలా చేయాలో
ఆ ఇప్పుడు మీరు ఇది వరకు ఎలా చేశారు అంటే గ్యాస్ పైన లేదంటే ఇండక్షన్ స్టవా రైస్ కుక్కర్ ఆ
ఆ గ్యాస్ పైన చేసాను ఇండక్షన్స్ అంటే దాని మీద టైమింగ్స్ అవి పెట్టుకుందాం కదా
ఆ రెండో ఆప్షన్ లేదు మాకు రైస్ కుక్కర్ ఆ బ్యాల్ ఉడికేలకే చాలా టైం పడుతుంది
ఓన్లీ రైస్ కుక్కర్ లో ఉడికపెడతారా బ్యాళ్ళు
లేదు ఇప్పుడు మనం మామూలుగా ఎట్లా చేస్త అమ్ మీరు ఏమంటారు ఆ గ్యాస్ పైన ఎలా చేస్తారు సేమ్ అలానే కానీ గ్యాస్ అంటే మీకు కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది తొందర అవుతుంది బ్యాల్లు తొందర మగ్గుతాయి
అవునులే
మీరు ఇంకా ఏం వచ్చండి పప్పు కాకుండా
పప్పు ఒకటిేచ్చండి ఇంకేం రాదు
అవునా నేను స్కూల్ డేస్ లోనే నేర్చుకున్నానుండి అంటే ఇలా పప్పు చేయడము ఇంకా చిన్న చిన్నవి కారం నూరడము అలాంటివి
అవునా అండి బాగానే నేర్చుకున్నారు కదండి అప్పుడే
అంటే అప్పుడు మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళే వాళ్ళ అనమాట
ఆ
వాళ్ళు పనికి వెళ్తే సిక్స్ టు సెవెన్ అవుతుందండి నైట్ అంత వరకంటే కాదు కదా రైస్ కుక్కర్ లో అన్నం పెట్టేసి గ్యాస్ పైనా ఇది చేసేవాళ్ళం అప్పుడప్పుడు మా అమ్మ నేర్పించిందండి చిన్నప్పుడు అమ్మాయిలు లేరా అమ్మ కి
ఆ అవునులేండి అందుకే ఓకే ఓకే అందుకే నేర్చుకున్నారా మీరు
అవునవును ఏమంటారు కొన్ని ఉంటాయి కదా సామెతలు పరిస్థితిని బట్టి మనం అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అంటే వంట ఒకటే కాదు జీవితంలో ఏదైనా ఆ సిచ్యువేషన్ బట్టి మనం అడ్జస్ట్ అవుతా చేసుకుంటా ఉండాలా
ఈ సామెత నేనెక్కడ వినలేదండి
ఉంటుంది కదాండి ఇప్పుడు మీరు వినలేదా పెద్దళ్లు చెప్పేవాళ్ళు ఆ పరిస్థితిని బట్టి మనం దా నడ్చుకోవాలే అన్ జొప్పి
ఆ ఓకే అది చొప్తారు అవి నీతులు అంటారు గాని సామతలు అంటే ఇలా ఉండవు అనుకుంటా ఒకేలేండి ఏదైతే ఏమి మీరు నేర్చుకున్నారు గదా చాలా మంచిది
ఆ నేచ్చుకున్నామండి సమయం సమయం ప్రతి ఒక్కటీ నేర్చుకునే విధంగా చేస్తుంది మనకి రాకపోయినా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గూడా
ఆ ఇక్కేం లేండి అది ఉపయోగవడుతుంది గదా ఉపయోగపడేదే గదా
ఇంకేంటండి విశేచాలు బావున్నారా మీ ఇంట్లో వాళ్ళంతా
ఆ బావున్నారండి మీరు గుఅహా మీ ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా
ఆ బాగున్నారండి కొంచం మా నాన్నకి ఇది వరికి హెళ్తు బాలేక్పోయిండ్యా ఇబ్బుడోకే పర్లేదు
ఇప్పుడు బాగుంద్యా అండి
ఆ ఇప్పుడు బాగుందండి ఓకే ఓకే ఇంకా ఆంటే మా నాన్నవాళ్ళు తోట దీస్కుంటారా మామిడికాయ్ తోట
ఆ
అంక సీజనైపేయేంత వరకోళ్ళు తోట్లోనే ఉంటారనమాట అక్కడే తోటలోనే ఒక చిన్న ఇండ్లుంటుంది అక్కడే ఫుడ్ చేస్కోడం తినడపో ఇంగ స్టేయింగ్ మొత్తం అక్కడే
ఆ అవున్ లేండి
ఊ అందుకే కొంచం ఏదో అవి మామిడి చెట్లు నీకు ఐడియా మీకు ఐడియా ఉన్నాయ్ గదండి తెల్సు గదా అండి
ఆ మామిడి చెట్లు తెలుసులేండి
అవీ మనము స్టాటింగ్ లో పీకినప్పుడు చె ట్టు పండూ పచ్చిగా ఉన్నప్పుడు ఆ పాలొస్తాయ్
హా అవున్ లేండి
ఆ పాలు పడ్డాయో లేదంటే స్కిన్ పైన మేబి ఏమన్నా సమ్ ఇన్ సెక్స్ ఏమన్నా పోయ్నాయో దాన్ చర్మం పైన తెలీదు దాన్ వల్ల కొంచెం గాయాల మాదైనాయా
అవునా అండి ఇప్పుడు అంటే ఆస్పెటల్లో జూపిచ్చార
అహా మా కి దగ్గర్లో టౌన్ లో వెళ్ళి హాస్పిటల్లో జూపిచ్నామండి
ఒకే వాళ్ళేమి అంత ప్రాబ్లం ఏమ్ కాదన్నారు కదా
ఊ కాదన్నారు గనీ ఇబ్బుడూ హాస్పిటల్లో వాళ్ళన్ నమ్మేక్ లేదండి అది ఉండేది ఉన్నట్లు చొప్పరనమాట ఎవ్వరు
ఆ అవున్ లేండి వాళ్ళు కూడా డబ్బులు కోసం ఏదో చెప్ ప్పి హాస్పిటల్ తిప్పిచ్చుకొంటానే ఉంటాండ్రు అలా వస్తే వాళ్ళకి డబ్బులొస్తాన్ టాయ్ కాబట్టి
ఓవ్ ఎవర్ని నమ్మేకుండదు గదా అండి మీర్ ఫేస్ చేసింటారు అప్పుడే మీరేబ్బుడన్న వెళ్యార హాస్పిటల్ కి
హా అప్పుడప్పుడు వెళ్ళామండి అంత వెళ్ళలేదు గానీ వెళ్యాము చాలా మోసాలు చూస్తాంటం గదా మన్ము సోషల్ మీడియాలో గానీ చానా మోసాల్ జేస్తాంటారు ఇప్పుడీ కాలంలో ఎవ్వర్ని నమ్ ఈ కాలంలో ఎవ్వర్ని నమ్మేక్ లేదండి
అవునండి ఆ కదే అనిపిస్తుంది. ఒక హాస్పిటల్ కి వెళ్తే ఎవరు నిజాయితీగా జేప్పరు. ఉండేది లేంది కలిపి జేప్తారు మనతో డబ్బులు లాగడానికి
ఇంక అంతే కదండి ఈ కాలమే కానీ ఎప్పుడెప్పుడు డబ్బులు లాగదామా ఫ్రీగా
అవునవును ఎందుకండి మనుషులందరూ ఇంత స్వార్థంగా ఉంటారు.
స్వార్థం అంటే అంతే కదండి ఎవరు స్వార్థం వాళ్ళది వేరే వాళ్ళతే వేరే వాళ్ళు ఏమైతే ఏమి మనం బాగుండాలి. మనం సంతోషంగా ఉండాలి. మనం ఎక్కువ సంపాదించుకోవాలి అందరికి ఇదే గావాలి గాట్టి అందుకే ఎవరు ఎవరు పట్టించుకోరు.
ఆ ఉండాలా ఓకే మన వాళ్ళందా వాళ్ళు బాగుపడాల డబ్బులు సంపాదించుకోవాల్ అది ఓకే కానీ ఏమంటారు ఇంకొకరిని ఆ ఇంకొకరు కడుపు గొట్టి సంపాదించుకోవడం అనేది. ఏ రోజుకైనా వాళ్ళకి ఆ డబ్బులు మిగలవండి.
ఆ మిగలవు అది ముందుండేది గదండి ఇప్పుడు కలిగాలం. అట్లా ఇగా అట్లాంటి వాళ్ళే ఎక్కువ బతుకుతారు మంచోళ్ళు ఎవరు బతకలేరు.
అదే అదే ఇగా దేవుడు మీద నమ్మకం బెట్టి పోవాలండి. ఒక హాస్పిటల్ పోయినా ఇంగంతా దేవుని భారమనుకొని అ దేవుని నమ్ముకొని పోవాల్సినదైతే మనం
అంతేంది ఒక హాస్పిటల్ అని గాదు ఏదైనా ఓగల్ సహాయం జేయాలన్నా ఓగర్ రమ్మాలన్నా ఏదైనా సరే ఈ కాలంలో చనా కష్టం మందులనే
ఈ ఉహ్ చెప్పండ్ చెప్పండి.
బదువుల్ని నమ్మాలన్నా కష్టమే కానీ నమ్మక తప్పదు.
అవునవును బన్ నాకు బంధువులంటే అసలు ఉన్నారు. చెప్పుకోనికున్నారు గాని అసలు వాళ్ళ నుంచి ఎటువంటి సహాయం ఎక్స్పెక్ట్ చేయరు అసలు వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండేదే బెటరనిపిస్తుంది. వాలతో కంపేర్ ఏసుకుంటే నాకు ఫ్రెండ్స్ అనే వాళ్ళే హెల్ప్ చేస్తారనే ఒక ధీమా అండి.
ఆ అవునులేండి కొంతమంది అలానే ఉంటారు పన్నులో చాలా అండి చాలా అదమానంగా ఉంటారు.
ఉహ్మ్ వాళ్ళతో మనతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా నీనప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తారు.
ఆ దానికంటే ఫ్రెండ్స్ ఏమన్నాయమండి చాలా వాళ్ళే హెల్ప్ చేస్తారు.
అవును వాళ్ళు చేసేద్ చిన్న హెల్ప్ అయినా ఆ మనస్ఫూర్తిగుంటుంది ఆ హెల్ప్ అనేది.
ఆ అవునవునండి బంధువులు ఊరికే మోసం జేయడానికుంటారు అవసరానికి వాడుకోన్నా ఉంటారు గానీ మనకి ఆపదోస్త్ తే ఎవరు
యహ్ ఊమ్ నాకీ డిగ్రీలో ఒక అబ్బాయి ఉన్నాడండి సునీల్ అని చెప్పి ఆ ఆ పిల్ల్లోడు మంచిగ హెల్ప్ చేసాడండి. టె డిగ్రీలో ఓకే ఓకే బాగా పరిచము క్లోజ్ నెస్ ఉండేదనమాట. ఆ నేనిప్పుడు ప్రజెంట్ వేరే ఊర్లో ఉంటాను. ఆ ఊరికి వెళ్ళాలంటే ఆ అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఇంకో ఓ మళ్ళీ నైట్ స్టే చేసి ఆ అబయం కాకపోయినా చిన్న చిన్న హెల్ప్స్ నన్ను రిసీవ్ చేసుకోని కానీ ఏమన్నా అవసరం ఉన్నప్పుడు కానీ మంచి హెల్ప్ చేస్తారండి ఆ అబ్బాయి
అవునా అండి అలాంటి వాళ్ళు ఉండాలండి అందరికి మీలాగ
అవునండి నేనైతే ఆ అబ్బాయికి రుణపడి ఉంటాను అంటే రుణపడి ఉంటాన్ అంటే ఏమో నాకు చాతనైనప్పుడు హెల్ప్ చేయ్యాగాలనాని ఒక నమ్మకం అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానండి నేను కొన్ని కొన్నిసార్లు రైల్వే టేషన్ లో ఒంటి గంటకి టెన్ థర్టీ అలా దిగుతా పాపము వాళ్ళ ఇ ఇట్లో వాళ్ళ అమ్మ గావొచ్చు వాళ్ళ నాన్న గావొచ్చు మంచిగ అర్థం చేసుకొని మరీ పంపిస్తారండి
అవునండి పంపిస్తారు మాముూలే ఇంకా అర్థం చేసుకుని కొన్ని కొంతమంది అలా అందరూ అలానే ఉండారు గదా నాకైతే అలా ఫ్రెండ్స్ ఎవరు లేరండి మీలాగా
అవునా నాకైతే ఉన్నాడండి ఆ అబ్బాయి ఇంకా అది అబ్బాయి డిగ్రీ ఫ్రెండ్ అనమాట ఇంకా ఊరి వరకు అంటే ఇంకా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు వాడు ప్పర్లేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారో ఏమో తెలియదు గాని నా వర్క్ అంటే హెల్ప్ చేయనికి వస్తాడండి మీకున్నారండి అట్లా స్కూల్ ఫ్రెండ్స్ గానీ లేకుంటే ఇంటర్ ఫ్రెండ్స్ అలా
నాకు ఎవరు ఫ్రెండ్స్ఏ లేరండి యా
అదేంటండి మనం ఏ జనరేషన్ లో ఉన్నాము మీరేంటీ ఆలా మాట్లాడతారు ఫ్రెండ్స్ లేకపోవడమా
లేరండి అంతా ఊరికే ఆ ఇప్పుడు టెన్త్ వరకు చదివితే వాళ్ళు టెన్త్ వరకే ఇకా మరి టచ్ లో లేరు ఇంటర్ చదివినాక ఇంటర్ వరకే ఉన్నారు ఇంటర్ అయిపోయాక ఎవరు పరిచయం ఎవ్వరు టచ్ లో లేరు ఇప్పుడు డిగ్రీ అయిపోయిన డిగ్రీ అయిపోయింది డిగ్రీ వరకు అందరూ ఉన్నారు డిగ్రీ అయిపోయినాక ఎవరు పరిచయం లేదు ఇప్పుడు ఎంసిఏ అయిపోయింది ఎంసి సిఏ లో కూడా అలానే అండి ఎం సి ఎ వరకు ఉన్నారు ఎం సి ఎ అయిపోయినాక ఎవరు లేరు
స్కూల్ లైఫ్ అయినా మనకి కాలేజ్ లైఫ్ అయినా ఫ్రెండ్స్ లేకుండా అసలు కాలేజ్ లై కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ ఏది కంప్లీట్ అవ్వదు కదా అండి మీరు చూస్తే ఫ్రెండ్స్ ఏ లేరంటారు
అవునండి చెప్తున్నా కదా ఆప్పుడు ఉన్నారు అక్కడ వరకే ఉన్నారు అది అయిపోయినాక ఎవరు లేరు ఎవరు సు ఎవరందుకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళని పట్టుకొని మనం వెళ్ళలేం కదా
అంటే కనీసం ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసో లేకుంటే మీరు కాల్ చేసో ఎలా ఉన్నారు మాముూలుగా విశేషాలు అంతా ఏం మాట్లాడుకోరా మీరు
లేదా అలా ఎవరు లేరండి ఊరికే అవసరానికి మాట్లాడతారు గానీ అంతా
అవునా
ఇలా మాముూలుగా చేసి మాట్లాడేంత ఎవరు లేరండి
ఆ అబ్బాయిలు అంటే ఓకే మామూలేలే అప్పుడప్పుడు అంటే ఉంటారు కదండి ఇప్పుడు మామూలుగా ఏంతో బెస్టీస్ అని చెప్పి అంటారు కదా అమ్మాయిలు అలా ఎవరు లేరా
అమ్మాయిలు ఎవరూ లేరండి అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా ఏం లేేదండి నాకైతే వాళ్ళకి మాట్లాడాలని ఉంటే మాట్లాడతారు
ఉంటారు కదండి ఒకరంటూ ఉంటారు ఆపద్ బాంధవులు అవసరానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు మంచి చెడు చూసేవాళ్ళు ఫ్రెండ్స్ లో అలా ఎవ్వరు లేరా మీకు ఒక్కరు కూడా
నాకు ఎవరు లేరండి అలా
అవునా
ఆ అవునండి
అలాగే అమ్మాయిల్లో ఒక అమ్మాయి మాట్లాడేదండి స్కూల్లో ఒక అమ్మాయి అంటే మంచి ఫ్రెండ్ గా మన స్టడీస్ లో కాని మంచిగా హెల్ప్ చేసేది తను
అవునా మీకే మేలండి బాగానే ఉన్నారు మాకైతే ఎవరు లేరండి నా
ఎగ్జామ్స్ టైమ్ లో కూడా తను ఆ ఎగ్జామ్స్ టైమ్ లో నాకు కొన్ని కొన్నిసార్లు ఏమన్నా మనం మధ్యలో ఆగిపోతాం కదా అండి అప్పుడు చిన్న వయసులో ఏం గుర్తుంటాయి చెప్పండి ఒక రెండు మూడు లైన్లు గుర్తు పెట్టుకని పోయి రాసేది మనము అడ ఏమన్నా మిస్ అయినప్పుడు తన బాగా హెల్ప్ చేసేది ఏమన్నా నాకు డౌట్స్ ఉన్నా తనే ఎక్స్ప్లెయిన్ చేసేది
ఉం మీకు బాగానే ఉన్నా రండి నాకైతే అలా ఎవరు
అవునా మీ స్కూల్ లో ఫ్రెండ్సే లేరా అదేంటండి మీరంతా ఏదో ఏదో కొత్త క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది నాకు మీరు చెప్తుంటే మీ గురించి
అంటే ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడతాను అంతవరకే ఇంకా డిగ్రీ అయిపోయినాక స్టడీస్ అయిపోయినాక వాళ్ళతో లేను అంతే వాళ్ళు నాతో లేరు నేను వాళ్ళతో లేను అండి ఇంగ నేను పట్టించుకోలేదు
హు హమ్ థ్యాంక్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
ఆ సరే అండి
అండి
హ